మీనా ఎవరండి మీరు నన్ను మే అంటున్నారు
అంటే మేం అంటే గుర్తుపట్టలేద అప్పుడే మర్చిపోతారా
ఎక్కడో వాయిస్ విన్నటే ఉంది కానీ మీరు మే అని పద్ధతిగా అనడం లేదు ఎవరు చెప్తారా ప్లీజ్ చిన్నపటి కొంచం నాకు అలా ఎవరు లేరే
ఆ
పోనీ ఎవరు గుర్తులేరు అన్నావన్నా సరే ఎవరు లేరనేసావ్ ఎంటే ఇంతకు దిగజార్తావ్ ఆనే ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎవరు మీరు అస్సలు
అదేంట్నే నేను గుర్తులేనా నీకు
సారీ
అంత బిల్డప్ పనికి రాదమ్మా ఇండస్ట్రీలో దబ్బకు
ఇవండి మీరెవరో నాకు తెలీదు మీ పస్ట్ ఎప్పుడో చెప్పండి ఫస్ట్ మీరు ఎందుకు లేరు అంటున్నారంటే నేను చిన్నప్పుడు ఎవరితోనూ పెద్దగా కలిసి ఆడుకోలేదండి
అవునా మరి నాకెందుకు గుర్తుంది మనం గుడ్ మంచి ఫ్రెండ్స్ లాగా
అవునా అసలు ఎవరో చెప్తే కదండి మీరు తెలుస్తుంది నాకు నేను చెప్తున్నాది నిజమే అండి నాకెవరు లేరు అలాగా
ఎందుకని అంతగా మాట్లాడుతున్నావలా
సీరియస్గా అండి మీరు ఏదైనా రాంగ్ నెంబర్ కాల్ చేసారా ఒకసారి చూసుకోండి ఒసేయ్ కనిపించినాంటే చంపుతా నిను ఎక్స్క్యూజ్ మీ బి ఇన్ యువర్ లిమిట్స్ అండి ఎవరో తెలుసుకోకుండా నెంబర్ ఏదో తెలియ మీరు ఎవరో చెప్పకుండా మాట్లాడుతున్నది మీరు మళ్ళీ నన్ను లిమిట్స్ లో ఉండమంటున్నారు
కాదు కాదు ఒకటి చెప్పు ఇంత బిల్ డప్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు
అది నా ఇష్టం అండి మీరెవరు అడగటానికి
స్స్స్ నీతో ఇంక కష్టమే నువ్వు స్నేహవే కదా
స్నేహ నా అసలు మీరు ఎవరికి కాల్ చేయాలనుకున్ కొనే ఎవర్కి చేశారండి ఒకసారి కరెక్ట్ గా చూసుకోండి
స్నేహా ఎక్స్టల్ జైకు నేను రమ్యా తో మాట్లాడుతాను
రమ్య గారు నేను స్నేహ కాదండి ఓకే మీరు ఏదో రాంగ్ నెంబర్ డయల్ చేసినట్టున్నారు ఒకసారి చూసుకోండి
రమ్య పిచ్చి లేపుతున్నావు, చంపుతా నిన్ను ఇప్పుడు
ఆ ఆ ఇంకోసారి చెప్పండి. నన్ను చంపుతారా? మీకు అంత ఉందా అండి ఎక్స్క్యూజ్ మీ రాంగ్ నంబర్ డైల్ చేసి ఏదంటే అది మాట్లాడి, మళ్ళీ చంపుతానంటారా
నువ్వు నాతో ప్రాంక్ చేస్తున్నావు కదా స్నేహ స్నేహ స్నేహ ప్రాంక్ చేయకు రమ్యతో పెట్టుకోకు
హలో రమ్య గారు మీరెవరో నాకు తెలీదు. ఎక్కడ నుంచో నాకు తెలీదు అసలు ఎందుకు కాల్ చేసారో తెలిదండి మళ్ళీ ప్రాంకులు చంపు నన్ను ఏంటండి బెదిరిస్తున్నారు
పోలీస్ కేసు పెడతారా? బెదిరిస్తుంటే
ఆ పెట్టినా పెడతామండి మీకేమైనా ప్రాబ్లమా
పోలీస్ కేసు పెడితే నాకే కదండి ప్రాబ్లం అండి అండి అండి అని దొబ్బుతున్నాం ఇందాక నుండి
హ్మ్ నేను ఇప్పుడు నిజంగానే వన్ నాట్ వన్ ట్రైల్ జేసేవి ఇదవుతుంది అరే ఏంటండి మీరు మరి ఎట్లా మాట్లాడుతున్నారు అసలు కొంచెన్నా ఉండాలండి ఏముండాలండి అసే ఏమ్ బిహేవియర్ అండి అది
ఏంది నా ఫ్రెండ్ తో నేను ఇలాగనే మాట్లాడతాను నువ్వే అసలు గుర్తులేని దానిలాగా బిహేవ్ చేస్తున్నావు మరి కోపం రాదా
చెక్ చేసుకోని అలా మాట్లాడండి
అగా ఒక్క నిమిషం ఆగు చెక్ చేస్తాను ఇప్పుడు నీకుంటది
హలో రమ్య గారు చెక్ చేసేసారా అండి
ఆగమంటుంటే ఏంటంత దూల నీకు
నాకు నా పనులు ఉంటాయండి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి
అరే మనిషి నినాకు కొంచెం ఉంటుదబ్బా కామన్ సెన్స్ అది ఇది వెయిట్ చేయ్
మనిషిన్నాగా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి సో రాంగ్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోకుండా ఇలా ఏది పడితే మాట్లాడకూడదు
హా మ పిచ్చి రేపుతున్నావు నీకు తట్టుకో కాసేపు
నేను ఎందుకండి లేపుతాను మీ రాంగ్ నెంబర్ డైల్ చేసి ఎ
సరే
సారీ ఇప్పుడు నువ్ సారీ చెప్తున్నావు
ఏ ఏంటి ఇందాక నుంచి అండి అండి అని ఇప్పుడు నువ్వ అంటున్నావు ఎక్స్ట్రాాల
ఆ నువ్వు ఇందాక నుంచి తీ ముక్కలు ఇరగోడత ఏం వన్ నాట్ ఎయిట్ కి పంపిం తన్నప్పుడు లేదా రాంగ్ నెంబర్ డయల్ చేసి ఏది పడితే అది మాట అడు ఇప్పుడు నేను నువ్వు అంటే వచ్చిందా మీకు
ఆ పద్ధతిగా మాట్లాడేటోళ్లు పద్ధతిగా మాట్లాడాలిరాబాయ్
ఆ పద్ధతి మెయింటైన్ చేయాలి ఒకరిచ్చేటట్టు ఇలా ఏది పడుతు అది మాట్లాడి ఎక్స్పెక్ట్ చేయకూడదు అలా అర్థం చేసుకొని ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోని ఇంకోసారి డైల్ చేయండి ఎ అన్నా సరే
సర్లే ఎలానో చేశాను కదా నువ్వు ఎవరో చెప్పు
నేను ఎవరైతే నీకెందుకు ఓ ఆ ఫస్ట్లీ రాంగ్ నెంబర్ డైల్ చేసి ఈ కథలంతా మాట్లాడి ఇప్పుడు నేను ఎవరైతే నీకెందుకు ఫ్రెండ్స్ ఫస్ట్ కాలోనే ఎవరో తెలియకుండా ఇంత రచ్చరచ్చ చేసిన వాళ్ళతో నేను ఫ్రెండ్స్ అవుతానని మీరు అనుకుంటున్నారా
నాక ఎలా తెలుస్తుంది రాబాయ్ నేనేమన్నా నీ చిన్ననాటి ఫ్రెండా
ఎక్కడ దొరికి ఎవ అబాయిను ఇక్కడ దొరికవ్ అమ్మ త వెళ్ళీ నోవాలా
ఉమ్ ఎక్కడ దొరికానంటే అక్కడే
హ సర్లే ఇంకా పెట్టు ఫోన్